హలో ఆ హలో అండి
హాయ్ అండి
హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఆక్చువలీ గుడ్ మార్నింగ్ అండి ఆ అదే ఇది గుడ్ మార్నింగ్ కూడా కదండి మిడ్ మార్నింగ్
ఓకే
అ ఏంటండి ఈ టైం వరకు ఉన్నారా పడకోకుండా
నేను బేసిక్గా రాత్రి ఒక రెండుంటికి మూడింటికి అలా పడుకుంటానండి.
హా ఆ టైమ్ కి పడుకుంటే ఎప్పుడు లెత్తరండి
నేన పొద్దున్న తొమ్మిదింటికి పదింటికి లేలుగుస్తానండి ప్రజెంట్ అలా ఉద్యోగం లేదు
అలా పడుకుంటే బ్రెయిన్ సెల్ డ్యామేజ్ గయీ ఏమంటరు మెమరీ లాస్ వచ్చే ఛాన్స్ బాగుంటందంట అండి
లేదండి మెమరీ లాస్ అనేది బెస్ గ గేమ్ బట్టి ఉంటదండి, మనిషి తీసుకునే మెంటల్ ప్రెజర్ బట్టి ఉంటది
అంటె మాకు చెప్పేది సైన్స్ సారది ఏంటిదంటె బ్రెయిన్ సెల్స్ ఇట్లా గ్యాప్ వస్తాయన్నమాట మనకి మెమరీ లాస్ పేషంట్ హా
ఉంటే నైట్ షిఫ్ట్ లొల్లన్దరు చచ్చిపోవాలి గదండి ఎప్పుడో
అహ్ చనిపోవడం కాదండి అంటే బ్రెయిన్ సెల్స్ కి ఇట్లా కనెక్ కనెక్షన్ టిష్యూస్ ఉంటాయంట ఆ టిష్యూస్ మనం ఎక్వసేపు పడుకోకుండా ఉండీ నిద్దర సరిపోకపోతే గ్యాపొచ్చి పడిపోతాయంట, దాని వల్ల మనం కొన్ని థింగ్స్ మరిచిపోతాం అనమాట మర్చిపోతం హెల్త్ బాగుండదు కొంచెం సిక్ అయితాం నిద్ర వల్ల ఇగ మనకి ఏదైనా క్యూ కోవాలన్న పడుకోవడం నిద్రే కదండి సిక్స్ టూ ఎయిట్ హవర్స్ ఆ అవునండ్ డి హస్టల్లోనే ఉన్నాను మా ఫ్రెండ్ తన ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి వాళ్ళ మేనేజర్ తోని మాట్లాడుతుందండి అంత మా ఫ్రెండ్స్ ఒక ప్రాజెక్ట్ జేస్తుందండి వాళ్ళ నలుగురు ఫోన్స్ తో మాట్లాడుతుంది
ఓకే
ఉమ్ అరె పాపం దానికి లేట్ నైట్ షిఫ్ట్ చేస్తదండి పాపం
అయ్యో అయ్యో పాపమదేక్కడ గోల
అదే కదా అంటే తనక్ షిఫ్స్ ఉంటాయన్నమాట మధ్య, మార్నింగ్, నైట్ ఇప్పుడూ స్టా
అలా ఉంటే అది ఇబ్బందికరంగానే ఉంటది
తను ఈవినింగ్ టెన్ కేమో స్టార్ట్ జేస్తే షిఫ్ట్ తనది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయిపోద్ధంటా అండి
ఉమ్ ఓకే
వామ్మో నియర్లీ టెన్ హవర్స్ ఎయిట్ టెన్ హవర్స్
అబ్బో ఎనిమిది పది గంటలంటే అమ్మ తలకాయ్ పోతది కంటిన్యూస్ గ కూర్చోవాలంటే
ఇగ తను ఇంటికాడ తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి అవున్
అన్నిటికంటే సుఖమైన ఉద్యోగం ఏంటంటే ప్రశాంతంగా మనుషులతో మాట్లాడుకోవడం అనేది ప్రశాంతంగా ఉంటది ఆ కంప్యూటర్లు చూసి ఆ స్క్రీన్లు చూసి తలకాయ నొప్పి సైట్ కళ్ళ చూపు ప ఇబ్బందఅయిపోవడం ఇవన్నీ తలకాయ్ నొప్పుంటదండి యవ్వారం
అవునండి
మరి మీకెప్పుడు ఒక్ ఒక బిజినెస్ పెడదామని అట్లాంటిదియేన ఏమనిపించలేదా మీకు
నాక్ అనిపించేది కానీ నాకు తోడుగెవ్వరు లేర్ రండి ఒక్కరున్న సరే నెన్ చేసేదాన్నండి ఒకదాన్ని చేసుకోలేం కదండి ఫస్ట్ ఫస్టె
అంటే మీరిప్పుడు హాస్టల్లో ఉంటానన్టున్నారు మరి మీరు ఒకవేళ ఇక్కడ బిజినెస్ పెడితే మీరు ఉండే దగ్గర బిజినెస్ పెడితే మరిది మీ హస్బండ్ దగ్గరకెల్లాసోచ్చినప్పుడు
అదొక చికాకండి నాకు అందుకే నేను ఏం అనుకోలే మా హస్బెండ్ కి చెప్పాను మొన్న అంటే నేను ఇట్లా అనుకుంటున్నా మరి ఏమంటావు అంటే ఏం చేస్న మన గురించే గదా అంటున్నాడు
హు
ఇగ అందుకే నాకొద్దు వచ్చాక అప్పుడు చుద్దాము
మరి మీ హస్బెండ్ మీరున్న దగ్గరి మారే ఐ మీన్ ఇక్కడికి షిఫ్ట్ అవుదాము అనే
ఆయనకు అసలు ఆ ఉద్దేశం లేదు అండి తను రానంటే రాను నేను ఇక్కడ ఉన్న దగ్గరే బాగున్నా చిన్నతో సంపాదించుకున్న నాకు అదే అదే చాలు అంత కంటే ఎక్కు
ఓకే ఆయన ఎంతవరకు చదువుకున్నారండి
ఉండండి
ఓకే
్యా కంప్లీట్ వాళ్ళ ఫ్రెండ్ ఇ్గర బర్త్డే ఉం అంట అంతంతో ఇవి తన రెకమండేషన్ వెళ్ళి
ఓకే అసలు ఎంత మంచి కాల్ వస్తుంద అంటే అండి అంత మంచి కాలో వస్తుంది అసలు ప్రశాంతంగ ఉంది గా
అంటే మీరు వరండాలో ఉన్నార బయట ఉన్నార
లేదండి బయట హాస్టల్ ముందు ఒక చిన్న దుకాణం ఉంటది అ దుకాణం దగ్గర మెట్లుంటాయి ఆ మెట్ల మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న
ఆ ఓకే అయితే హాస్టల్ అంటే మీకు టెర్రెస్ ఉంటది కదండి మంచిగాక్కడ పడుకొచ్చు మీరు
టెర్రస్ మీద మనుషులు పడుకుంటారండి కాకపోతే వాన పడి మొత్తం తడి తడిగా ఉంది పైనా
హు మర్చిపోయాను
ఆ మళ్ళీ నైట్ ఏమన్న వాన పడితే నా మీద దున్నపోతు వాన పడి దున్నపోతు మీద వాన పడినట్టే నేను పడుకుంటే లెగిస్తే పడుకుంటే ఏడు ఎనిమిది గంటలు పడుకుంటాను లేద ఎప్పుడైన్నా బాగా పడుకోవి అనిపించి ఆ బాగా అలిసిపో పోతే మాత్రం పద్నాలుగు పదిహేను గంటలు పడకుని పోతాను అలాగ
ఏంటి పద్నాలుగు పద్దహెను గంటల
ఆ
ఆ ఆ ఒకే అండి
అంతే అది లేదు ఒకేళ పడిపోవు పొడదాం అనుకుంటే ఒక ఒక రెండు రోజులన్నీ ఈజీగా పడిపోదాం
రెండు రోజుల అబ్బా మీకు స్లీపింగ్ డిసీస్ ఉందా ఏంటీ
ఆ
డిసీజ్ ఏం కాదండి అంటే అదే సంకల్పం అంటేే నేను గేమ్స్ ఆడతాను ఆన్లైన్ గేమ్స్ నేను గేమ్స్ ఆడతానండి
ఆ ఒకే
ఆన్లైన్ లో పబ్జి ఆడతారు కదా అది ఆడినప్పుడు అందులో ఒక ర్యాం ఉంటద ఇండియన్ వర్షన్ ఉందండి. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాని, అదొకటుంది ఆ
ఉమ్
అది ఆడేమనుకోండి, ఒక మంచి ఇది ఒస్తదండి. అ హై ఫై ఏమో అండి, అసలు నోరు తడిన్ తడారిపోయి, నోరు ఎండిపోయి దాహం అవుతుంది దాహం తాగిన, ఆ వానాకాలం గదా ఇబ్బంది, పాద్దాకాలేగాల్సి ఓస్తది రాత్రి పూట్ పడుకున్న తర్వాత, అందుకే ఏమీ చేయాల్ అర్ధగాక అలాగ ఉన్నా, అయోమయ స్థితిలో ఉన్న.
లో
ఆ
ఉహుమ్
మీరు
దండ నిదుగా మిర్చి
హలో మరి నాకైతే ప్రశాంతంగా ఉందండి, అసల్ బయట వాతావరణం. చల్లగా ఉన్నది అప్పటికీ జేయ్యండ్ ఎంతసేపైనా ఎంత మందితోన్న మాట్లాడొచ్చు అనే ఒక ఇది ఉంది నాకు ఇప్పుడు. నిద్దర్ రావట్లేదు
ఆహ
ళ్ళు ఇదే మా ఊర్లో ఉండుంటే బీచ్ ఉండుద్దండి మాకు దగ్గరలో
డం
అక్కడికేళ్ళి ప్రశాంతంగా కూచ్చొని, ఇంత రాత్రి పూట అయినా ఎం త ఎంత రాత్రి పూట అయినా సరే, ఏళ్ళి బీచ్ దగ్గర
ఉమ్ ఉమ్
అలలు అలా వస్తుంటే, అలలోస్తూ వాన పడుతూ, చల్లటి గాలోస్తుంటే ఎంత హాయి ఉంటదంటే, అంత హాయి ఉంటదండి అది వర్ణనాతీతం అది వర్ణించలేం అసల్ దాన్ని ఆన్ ఆ ఆ ఆ ఇదింగే వర్ణించలేమ్
ఎక్కడ దొర్కుతాయి
నైట్ టైమ్, మీరు ఎప్పుడన్నా నైట్ టైమ్ బీచ్ ఎక్కడన్నా ఉంటే, ఎళ్ళండి గోవాగానీ అలా ఎప్పుడన్నా ఎళ్తే వెళ్ళండి.
నాన్న ఎప్పుడు తీసుకెళ్ళలేదండి, తీసుకెళ్తే ఏమో చూడాలిగా
తీస్కెళ్ళమనండి
నో అక్కడ అవసరం కూడా లేదండి, తీసుకెళ్ళాలనుకుంటే మళ్ళీ తోడు ఎవరు ఒకరు కావలాండి. ఎందుకొచ్చిన గొడవ అండి, ఇగా నేన్ అందుకే అడగాను ఏమి.
అదేంటి మీ మీరు మీ హస్బెండ్ అంటే చాలు గదా, మీర్ ఒక్
ఆమ్ మా హస్బెండ్ ఏంటంటే మళ్ళీ ఎప్పుడన్నా ఎళ్దాంలే, ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు వద్దుంటే మనం వద్దునే అంటంగా
హైదరాబాద్లో అంటే ఏదన్నా ఊరని జెప్పి ఇట్లా చదువుకుంటాను చదివిన సర్టిఫికెట్లు పని అని జెప్పి, చెప్పి తీసుకెళ్ళమానండి.
ఎస్ సర్ నేను చెప్పిన కూడా మా ఫ్రెండ్ కి మా హస్బెండ్ కి ఇట్ల హైదరాబాద్ కి వెళ్ళి ఇట్ల తెలుసుకుందాం కదా కదా బాగుంటది అంటే ఇదొద్దు అన్నయ్య మూత పగిలిపోయింది అవును
అయితే ఇగా మంచి పని అయితె నీది
ఆహ
చాలా మంచి పని
ఇప్పుడు ఎందుకండి తెలుసా మీరు
ఉ నేను వెళ్ళానండి నేను బాగా తిరిగా మొత్తం
ఆ మాకంత అదృష్టం లేదండి ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్తే కనిపిస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఎందుకు అని
ఉ అసలు మనుషులతో మాట్లాడం అన్నంత స్వ ర్గమైన పని ఇంకొకటి ఉండదండి
ఎప్పుడు కూడా అదే ఉండాలి
మనం మంచిగా మాట్లాడుతుంటే అవతలో ల్లకి కూడా మాట్లాడలీ అనిపిస్తుందండి
ఆహ మనం మాట్లాడదాం అనుకుంటం అవతలి పర్సన్ కి అదే ఫీలింగ్ గా ఉంటుంది మాట్లాడీన్ కాడి నుండి
అసలు లేదండి స్టూడెంట్స్ ఉన్నార మీ రూమ్ లో చదువుకుంటున్నటున్నారు ఎవరో
ఆ మాది ఫ్రెండ్ చదువుతుందండి
ఓకే
ఉమ్
పాపం బాగ చదువు కుట్టున్నారు పన్నెండు దాటిన సరే చదువుకుంటున్నారు అంటే మంచి టాపర్ అయి ఉంటారు
ఆ టాపరే
ఇంకేంటండి మరి
అ చెప్పాలండి ఏముంది
ఉమ్ మరి మీకు పెళ్ళయింది కదా మరి మీ పిల్లలు అట్లా ఏమి ప్లాన్ చేయ
దేనికండి
పిల్లలు కనడం అట్ల ఏమి
ఆహా లేదండి నేనే గ్యాప్ తీసుకుంటాను అన్నాను ఎందుకంటే నేన్ చదువుతున్నాను కదండీ స్టడీస్ మధ్య ఏమ డిస్టర్బెన్స్ ఎందుకు అనేసి స్టడీస్ అయిపోయాక చేద్దామనీ
ఓకే
ఉ ఇంకేంటండి మరి
ఇంకా ఏంటండీ చెప్పండి మీరు ఇంకా
అన్ని మంచివేనండి మా దగ్గర అన్ని మంచివే మీరే ఇంకేమన్నా ఉంటే చెప్పాలండి
మావి కూడా అన్ని మంచివేనండి ఏంటంటె చిన్న చిన్న గుంతలు ఉంటాయండి
ఉమ్ సరే అండి అయితే ఉంటానండి
ఓకే అండి బాయ్ అండి
గుడ్ నైట్
గుడ్ నైట్ అండి